ఆ చెప్ప మేడం ఏం చెప్తాలో
ఏం లేదు ఇది కొంచం గీవి చదుర్తన మీరేం చేస్తాలు
ఎంత పెటమయచ్చ నమ్
ఎందుకు
ఆ
ఎందుకక్క
ఈ ఎలా పీర్ల పండ కదా
ఆ అవును మీరు పోతారు కాదు
ఆ పోయి కంబరకయి వచ్చ అ
ఆహా ఎవరెవరు వళ్ళు మీ వరకేనా
న అన్న నేను ఎప్పుడు పోయేస్తాం కుషాయం తీసుకొని
ఆ తెలుసు కాణ వీళ్ళు ఎవరైన్నా
ఎవరు లేరు ఇవవాళయితే ఎవరు లేర్రా
ఆ
వారం నుంచి జరుగుతుందిట పండగ ఎప్పుడున్న పోయేట వాళ్ు పోయిరు కావచ్చు మధ్యలోనకు తెలియదు కదా
అంటే ఏం చేస్తారు
మేం చెప్తారా ఏమన్నా బాగాలేకపోతేదనిన్నా చెప్తారు వాళ్ళు
ఆహ ఆహా మీరు అక్కడ పోయి ఏం చేసి వస్తారు అంటాను
కొబ్బరికాయ కొట్టుకొన్ ఒస్తా అంతే కొబ్బరికాయ కొట్టి దేవుడు కాడ కుడుకలి ఎతారాడ
అంటే అది ముస్లిమ్స్ద కొబ్బరికాయ కూడా కొడతారా ముస్లిమ్స్ది కదా అవున
ఆ
అదే అదే
కొబ్బరికాయలు కొడతారు కుడకలు ఎత్తరు దేవుడికి కుడకలు ఇష్టం అక్కడ ఆ కొబ్బరి చిప్పలు ఇత్తరు
అదే అదే
చెప్పించుకునే వాళ్ళు ఏదన్నా పిల్లలు కావాలనుకునేళ్ళు ఇంట్లో బాగాలేదు అనుకునేటోళ్ళు ఏదైనా ఉంన్నే వాళ్ళు చెప్పించుకుంటే చెప్పించుకుంటారు
అదే
ఇవాళ ఎప్పరు ఇవాళ లాస్ట్ డే కదా మొక్కున్నోళ్ళు యాటలు కోసుకుంటరు
అదె
మొన్న అంత ముందు రెండు రోజులు అయితే అట్లనే చెప్పించుకుంటే ఎవరన్నా చెప్పించుకునేవచ్చు గాని ఇవాళ ఎం ఉండదు దిగ
అదే అయింద మరి పని కొయ్యేసుడు అంత అయిపోయిందా తిన్నారా ఉ
వంట చేసిపోయినావు అన్న తిన్నడు ఇప్పుడే ఖృషి కూడా తిన్లే ఇంకా ఇప్పుడే ఉ పెడదాం అనుకున్నా నువ్వు ఫోన్ చేసినవ్
ఆ పెట్టు మరి పెట్టాక జెద్దంగా
ఎంగాల్లె కసె బైతే ఇంగ
ఆ మరి ఏం కూర వండినవ్
ఆ దోశ కాయ పప్పు వండిన
అహ నేను కూడా మొన్నదే వండినా
సాయంత్రం చపాతి చేసుకుంటా కదా ఎట్లాగని పప్పయితేనే చపాతిగు పర్ఫెక్ట్ ఉంటది
అవును పప్పుయినా చికెన్ అయినా బానే ఉంటాయి
బానే ఉంటయ్
ఉ ఆలుగడ్డ టమాటో బె బెండకాయ టమాటో
ఆ అ కొంచెం లూజు కూరలే బాగుంటాయి
అవును
ఇగ మనకైతే ఇగ ఉపవాసం ఉంటే అక్కడ పప్పే గుర్తొత్తది
అవును తొందరగా అయిది మరి పని మరి కావద్దా పని
ఆ తొందరగా పని అయితది
ఉ
ఇవాళ స్కూల్ లేదు కాబట్టి ఇ ఒద్దు నిమ్మళంగా ఇంకా అటో ఇటో పని ఏదవుతుది లే అని
అదే ఇయల స్కూల్ లేదు గట్ నీకు
ఆ రెండు కలిసి వచ్చినాయి ఇయలా
ఉ అదే చెప్పు ఇంకా
ఇంకా అమ్మాయి వచ్చింది ఇయలా
మధ్యాహ్నం వత్తదక్క నిన్నా ఆ అమ్మాయికి నేను చెప్పిన చేయిరా అంటే బిజీగా ఇక అమ్మాయికి కొన్ని వచ్చిన కానుంచి వాళ్ళ పిల్లల ఫోన్లు
ఆ
ఇంక అందుకు ఆ అమ్మాయి అయిపోయింది ఇయాల చెత్తలేచలే
ఉహు
ఉ
అదే
ఏమైంది గింజాలు వెళ్లాయఅట్నా మా అన్న పోయి
ఏ సగం ఊపడతాని అంట సగం ఊపడతా లేవంట
అయ్యో అదేంది
నిన్న వర్షం పడింది కదా
ఉ
మన ఊర్లో పడింది గాని చేలలో లేదట వర్షం
అయ్యో ములుగులో కూడా లేదు తెల్సా వాన
ములుగులో కూడా లేదంట ఊర్లో మంచిగ పడింది వర్షం
అవును నెజ్జరు మా ఇంటిముందు అంతా ఆగమాగం అయింది
సుంతక్కోలి ఇంట్లో అన్నం తిని వచ్చినాం కతం ఒక పావుగంట అటో ఇటో ఫుల్ వర్షం పడ్డది
అవునంటగా మాక్క కూడా అన్నది ఇప్పుడే ఇప్పుడే ఇంట్లోకి వచ్చిన ఉస వాన డుకున్నదన్న అంతే ఇంకా నయం కూరగాయలా భోజనం అంటగా
కూరగాయల అన్నీ మంచిగా పెట్టిందిరా పెట్టినాక ఆడికి పోయిన మట్టసంగ
ఆ అక్క మంచిగనే పెడుతది
ఉ సరేగా ఉన్నదో లేదో ఉన్నంతలోనే మంచిగ పెట్టింది తర్వాత సంగతి నాకు నచ్చింది
అంతే అట్ల పెట్టేటోళ్ళు
పాశం వండింది పప్పు ఆలుగడ్డ టమాటా ఇక వీళ్లేే మనోళ్లేపోయిరటలే నేను బొ నిం దే నేను పోదాం అనుకున్నా ఇక నాకు ఓపిక లేదు మొన్ననే నైట్ పడుకునేసరికి లేట్ అయింది కొద్సేపు రెస్ట్ తీసుకుందాం అని పడుకు ఇక మధ్యానం
అదే
కొద్దిసేపు బడుకొని పోయిన తర్వాత
అసలు నాకు రెస్ట్ దొరుకుతలేదు ఫస్ట్ మూడు రోజులు తీసుకునుడు ఏందో గాని వారకి వచ్చేసరికి అంటే ఇక్కడికి వచ్చాక ఏం పని అంతా ఒళ్లుకేం అలసట అనిపిస్తలేదు గాని నిద్ర నాలుగు నాలుగున్నర్రకు లేత్తాను పడుకొన్ని సరి తోమ్మిది దాడుత తాంది కొంచెం నిద్ర అయితే బాగుండదు
ఒక్క రోజు మొత్తం నిద్రపోతే కాని సెట్ కాదు నీకు
అండ్ నాకు మద్దలో మధ్యలో కొంచెం మధ్యలో గమ్లు ఉల్లిగడ్డ కట్ అయి మళ్ళా శాలరీ అట్నే చ ఫస్ట్ తారీఖు వత్తే మళ్ళీ ఒక రోజు తీసుకుంటే అయిపోద్ది కాని
ఆ
ఏ ఏమి తీసుకుంటడు మళ్ళీ వచ్చినళ్ళ పండు కాగానిగాని ఇదని ఉన్నాయి ముందే తీసుకుంట నను భయంమైత ఇరువైఐో తారీుదా
ఓహో ఇరవై ఐదు కా
ఆ ఇరవై ఇరవై ఐదుకు ఉంది చూడాద ఇప్పుడు స్కూల్ ఇరవ తొందో తారీఖ ఇద ఉంది అ నా క్యక్రంయి సరిపోతు లేవన్ కొత్త కార్యక్రమం
మళ్ళా స్కూల్ క ఏముండదమ్మాయి వివోలా
కాదు ఆ వివ అధ్యక్షుడు అది అది దానికి ఈ చైర్మన్ చైర్పర్సన్గా సార్దట పదవి వేర మంది ప్రోగ్రామ్ అంట రావాలని కాడు పంపిండు పేరు రాసి కడువాం పిడు
ఆ
ఫోన్ చేసిండు రావాల కానుకునే కంపల్సరీ ఉన్నాయి సరిపోతులేవని ఇది ఒకటికొత్తాగా అనుకున్నా నేను
ఆ
కానీ ఒక బుక్ే లేకుండా పోతామా అటు అట్లాంటి ఫంక్షన్స్ కి
అ మరి బొకే పట్టుకపోవాలి కదమ్మా ఏంటి నా న అవి ఆ కుుషు
బొక్క అంటే మళ్ళా రెండు వందలు బొక్క ఎవడేందవ నాకు బకద ఒబ్లిత అల్ అవో
ఆ
ఉన్నయ తిరుపతిలో నా సార్కో ఇరవై తొమ్మిో తారీఖు సోమవారం భోజనాలుట ప్రోగ్రాంట ఆ పోయి ఎత్తాయి పోైరను తప్పుడేగా అధ చని గే ఉ నత్త ఉ న అధ అక్షరాలుగా వష పడతలేదు నాకు
త రెండు ప్రో ఏ నను ఎక్కార అమ్మో నా వల్ల కదదు ఈ గురు కూడా మనకుద్దాబద అలి
అంతేనా అట్లా ఇతే ఎట్లా మరి
ఇంకేమి యూజ్ ఉంది దీనితోటి ఏమైన్నా యూజ్ ఉందా చెప్పు
ూస్ ఉందా అని నేను అనను ఇవో ప్రతిదీ పైసా తోట అనుకోవద్దు మాట చిన్నదానికి పెద్దదానికి అవసరం ఉంటే ఎట్లు ఉంటదుో నలుగురు తెలిసి ఉండాలి మనకు ఎవరు ఎట్లా అయి్యంది అనేది తెలుసుకోవాలి లేదు అందులో అట్లా ప్రతిదీ ఇప్పుడు పైస కోసమ అంటే కుదరదు ఇప్పుడు మాట నీకు గ వ ఏన్ సార్ తెలిసిండ వాటి తెచ్చిసారంటే తెచ్చ ఇచ్చు నాకు అంత ఉంద అది ఎవ్వరు తెలియదు ఇ పోయిన సంవత్సరం బుక్స్ ఇచ్చిలా ఈ సంవత్సరం ఇచ్చలా మాట ఆ వచ్చినాయి పాతే ఇచ్చలు కాబట్టి కొత్త జూలై లో ఇస్తారండి మాట నీకు తెలుసు నాకు అక్కడ ఎవ్వరు తెలియదు మనకి ఎందుకు ఇస్తారు ప్రతిది పైస ని అనుకోద్దు పఖచలు పెరుగుతా అంటే అంటే ఏదో ఎక్కడన్నాో ఒకగాడ మనకు సహాయం వాళ్ళతో దొకు
ుషి అక్కడ తెచ్చుకున్నా నా కత్తరా
నువ్వు మధ్యలో అట్లాంటి వేరేమో చెట్టు మాట్లాడతే ఎట్లా చెప్పు
ఓ సార సార
ఇక అదే ఇక మరి ఫోన్ చేసిండు చూద్దాం ఎల్లుండి వరకు ఓపికన్ బట్టి అదే
అదే బుక్స్ కి కవర్స్ చెయ్యాలరాఖషుకి
ఆ
యల్లే నన్ బుక్స్ కవర్స్యల్లే
ఏయ్యలే
వయ్యలేదు ఇవాళ ఇద్దాంలే
నేను మొన్న చూండి మీ అన్న ఇంటికాడ ఉన్న రోజు
ఆ
అట్లాంటి పని మాగా చేసుకస్తాడు మేన్న ఈ నేను ప్రత్యేకంగా చేయాలని ఏం లేదు బయటది నేను కొంచెం కత్త అయనా ఇంక
ఇంకా నయ్యమ్మా అన్న చాలనా నయ్యమ్మ మాకు ఏది లేదు ఇ ఇట్లది లేదు బయటది లేదు
బయట నువ్వు ఎవరారం పట్టించుకోగదా మాన పట్టించుకుంటాడు నేను బయట ఎవ్వరారం పట్టించుకుంటాడు మీ అన్న ఇంట్లో వరమేంది నచుకుంటాడు ఏదో ఒకటి మీ అన్న పైసల గురించి ఏ టెన్షన్ పడాడు తెలుసా
మీది కూడా అదే పరిస్థితి మీ అన్నది కూడా అదే పరిస్థితి ఏం బాధపడకు
ఏ మా అన్న అట్లేం లేదు మా అన్న పైసలు తెచ్చకు తయకుండా ఉన్నాడా నువ్వు తీసుకోతావు ఎక్కడన్నా తేవుగా
ఇక తేకపోయినా కొంచెం అటో ఇటో కొద్దిగా అడ్జస్ట్మెంట్
అస్న్ ఏం చేతాలేవు కానీ ఇప్పుడు చిట్టీలో పైసలు లేవన్నా లేకపోతే చక్క జూ కుంటాదిలే మనం సంబంధంాలే అనుకుంటాడు
అ
అది ఒక పూట ముందే తెచ్చి పెట్టుకుంటది దాని అనమ్మాకం ఉంద అను కొండుకి మ అనమ్మ తం పోయిదు
అవేలే
ఇద అస్సలు పట్టించుకోడు పైసలుంచి ఆయన ఏమడి ఉంట తెచ్చుకున్న వా వచ్చిన వాటిని ఒక గంత అయినే గంత ఉంచు చకుంటాన అని చాటుకోవాలని ఉంచుకుంటాడు
అ
లో అంది ఉంచుకుంటారు మేనేదిద్దదు
అదేలేే
అ ఈ పిల్లలది ఏదైనా ఏదైనా వాళ్ళకు అవసరాలన్నీ మనదే పడుతుది ఫ అట్లా చెప్పు ఇంకా
ముంట
డే మరియాళ్లు చూసి గరెడ్్ర వాళలు చతారా
ఫర పక్క దూ తరా
అంటే వాన పడితే లేటి ఏమనా ఉన్నాయా
వానబడత ఎళ్తేయంట చెకి నున్నంట
ఆ మరి ఆవు ఒక్క రోజు కోసం ఎందుకు నువ్వు ఒక పూటో కాదు తొందర పడి గింజలు పెడితే ఒక్కొక్కసారి లోపల పడ్డ గింజలు లేటు పోతుది ఒక వాహనం పడితే ఏమన్నా ఉన్నాయలే అని వెళ్తాయి అట్లా
సోమవారం వరకు బెటర్ అంటావా
ఆ సోమవారం వరకు వాన పడుతుంది కావచ్చులే ఇంతలో ఒక వాన పడ్డా అసలు ఇప్పుడు రెం రోజులుయివాన వాడక
ఏంద రా వర్షం పట్టది ఇన్న లేదు వర్షం మన్న అంత ముందు రెండోజు పడ్ారుదు సోమవారం మంగవారం బుధవారం పట్టదు వ సగా
హ
నిన్న లేని లేదా నిన్న మన ఊర్లో పడ్డది ఆట లేదా చీలల్లో అత్తే ఈ అసలుచ ఒక చిరు కూడాడళ్లేదట బొందరగడ కాన్ిీటే ఉన్నదట వర్షం
ఊరి నీ ఎక్కడ నిలవడితే అక్కనే ఎ పడతా అన్నట్టుంది కమానా
అదేగా చెప్పేది
ఇక్కడ కూడా ఇట్లా ముంచుకొచ్చినడ ముంచుకొచ్చి వట్ే వెళ్ళిపోయింది వాన గురుగులో
ఆ
అదే
ఆ వర్షం మీదా చీలల్లో పెడితే బెట్టర్ ఉండేది కావచ్చు
అవునవును
ఒక్క జల్లు పడ్డా బాగుంంది ఇవ్వాలన్నా కనీసం మన్న తోట ద కి కూడా పెసర తల్లిండు
అదే
ఇదిదు ఇదిలే ఏదమతుద తసర కూడా ఒక జల్లు పడితే వెళ్తాయి కదా
ఒక జల్లు పడితే లోపల పడ్డ గింజ కొంచెం మధ్యలో అలాటి కానుడా వెళ్తాయి్ అద మంది లోపల్ కని కూర్చు తర్వా చెయ్యి ఒకటే ఇ మీదనే ఏం పెట్టారు కొంతమ చెయ్యి లోపలికి నా కాబట్టి అవి వెనక ముందు వెళ్తాయ అవి కొంచెం చూసిన ఆట అండి ఒక సగవడి లేట్
ఎమ్మో సగం మళ్ళనే అంటాం అన్న పోయి చూష బాగుండా కూట పోయే తని సాయంత్రము రేపోం
పోయ్యరా మన జూత్ వాళ్ళ మాట వేరు ఉంటు మనం మాట
ఆ
చూసిరా
సుశద్ధ
సరే